హలో నిన్ చేస్తే రాలేదు నీకు నువ్వు చేస్తే వస్తుంది
అవునా
ఆ ఇన్వాలీడ్ రిక్వెస్ట్ అని వస్తుందిరా
నేను మళ్ళీ జేత్తాలే అయితే తరవాత
ఆ సరే సరే ఒకసారి మళ్ళీ హు
హలో
హా రా ఇనిపిస్తుంది రా చెప్పరా
హా
ఏం లేదురా ఊర్కే కారిడార్ కొచ్చా ఆ
తన్నావ
ఏంటుది అల తినను
ఆ తిన
ఆ
ఏం తిన్నావ్
ఆ బిర్యానీ
ఒకే ఒకే నేన్ కూడ సేమ్ బిర్ం బిర్యానీ
ఉహుహు ఓకె ఇంకేంట్రా ఏది ఇప్పుడు వీకెండ్ కదా మూవీ ఏమి చూ చూడలే
ఆ అ ఏం చె ఈరోజు చూస ఒకటి మూవి ఇంగ్లీస్ మూవీ కాంగ్రెస్ కదలనని ఒక మంకిీది కదలోన సి మా తెల్సా?
ఏంటిపి
కి కింగ్కాంగ్ తెలుసా?
ఎవరు కింజ ఆ తెలుసుంది తెలుసు తెలుసు కొరియన్ ఆ కె
అ హలో హలో
ఆ తెలుస్ చెప్పండి
ఇంబడుతుందా? హలో హలో
హ ఇప్పుడు వినిపిస్తాంది.
ఆ
ఏదో చెప్తున్ట్రీ అప్పుడు
అదే కింగ్కాంగ్ మూవీ కింగ్ తెలుసా కింగ్కాంగ్
హ అ కొరియన్
ఆ ఒగ మంకి పెద్దగా ఉంటది హైట్గా బిల్డింగ్ సైజ్
బిల్డింగ్ సైజా
అవు అ
ఓకె మూవీ నా అది
మూవీ
ఏమో నాకు స్టోరీ తెలీదు చె చెప్పచ్చు కదా
అంటే టె ఓ ఒక మ ఒకద్ మంకీ చాలా హైట్ ఉంటవ్ గ వన్ బిల్డింగ్ సైజు
ఒకే
అది ఒక ఐలాండ్కి కింగూ
ఆ జంగల్స్ మాత్రమే ఉంటాయి అక్కడ
అ
ఆనిమల్స్ మాత్రమే ఉంటుంద ఆ జంగల్లో
మా వాళ్ళ ఫారెస్ట్ పీపుల్ ఉంట్రూ ఆ మంకీ తో పాటు కొన్ని విలన్స్ ఉన్నాయి మిగతా మాన్స్టర్స్ కూడ ఉంటాయి
హ
ఆ జస్ట్ మనుషులు వెళ్తారన్నమాట పోలీస్లు
హ
ఆ ఎలాంటి
హుమ్మ్
చ ఒక ట్వంటీ లో వెళ్తారు
ఉ ఉ
వీళ్ళు ఏన్ని ఇస్తారంటే వీళ్ళు సోల్జర్స్ ఆ ఐలాండ్ ని పేలుస్తారు బాంబులు పెట్టి బాంబ్స్ కట్టి ఐలండ్ మొత్తం ఫారెస్ట్ స్నీ ఆ ఆ తెలుసున్నారు
హుమ్మ్
పేలుస్తుంటే ఈ కా ఇ ఇది ఇది మంకి అదే ఇ మాస్తారు ఇంకా ఊ కింగ్ గదా ఐలాండ్ కి
హా
నీ టెస్ట్ గా చేస్తే నచ్చకుండా వీళ్ళ కి ఫైట్ ఫైట్ చేస్తుంది
హ్మ్
ఆ ఐరోపన్స్ అన్ని ఐరోపన్ లో హెరికాప్టర్స్ అన్ని పేలుస్తాది
హుమ్
ఆ అట్లా దాంట్లో ఆ పోలీసు అదే ఆ ఆర్మీకి ఒక హెడ్ హెడ్ ఉంటాడు హె
హ్మ్
వాడు వాడు ది విలను
హ్మ్
వాడు ఆ మంకి ఆ మంకి మీద ఫుల్ కోప కోపం ఉంటాడు అంటే నా ఇంటి చేస్తందని
ఆ
ఇంగా ఆ మంకిని చంపాలని ట్రై చేస్తరు
ఆ టీమంతా ఫుల్ హ్మ్ ఒకే
ఆ మంకీతో పాటు ఇంకోటి ఉండయి లేజర్ లేజర్ టైప్ మాన్స్టర్స్
ఉహు
విలన్ విలన్ అన్నమాట మెయిన్ విలన్
ఆ మంకీ కి ఏమన్న స్పెషల్ పవర్స్ ఉన్నాయ
ఆహా ఎం లే జస్ట్ పెద్ద గా ఉంటది
ఆ ఓకే ఓకే
మ్మ్ ఈ లీజడ్ అవర్ ఒడు విజ్ లిజెన్ టే పన్ర ఒకటి మాన్సరు ఆ మనుషిల్ని అక్కనున్న జంతువులన్నీ సంపొస్తుంటది హా ఈ ఈ మంకీ కాపాడుతుంటది ఆ అలిన్ జర్ మాయ మాంస్టర్ నుంచి ఇంతే యానిమల్స్ని అట్లాఫ్ బాగుంటా ఫైట్ ఆ
జంగల్ అంతా అదే సేవ్ చేసుకుంటుంది
అర్థం కాలేదు
లాస్ట్ కి వాళ్ళ తను ఇంకా అది కాపాడుతుందా దాన్ని వాళ్ళ ఆ ఫారెస్ట్ ను హైలాండ్ ని అది కాపాడుకుంటుందా
ఆ కాపాడుతుంది ఐలాండ్ ని కాపాడుతుంటాదది ఆ లిజర్ లిజర్స్ నుంచి మనిషలోకి తెలిదు ళ్ళమంట య ఆ మంకీ మెయిన్ తడు
ఆహా
ఆ వాడుండి మంకి ఫుల్ డ్యామేజ్స్తాడు
అ హ
ఆ మకి ఫుల్ బాంబుస్ పెట్టి బంద వాల్ చంపని ట్రై చేస్తుంటాడు అప్పుడు ఈలరీస్ అన్న కన్న ఛాన్స్ అని ఆ మంకి మీద అటాక్ చేస్తాయి
మంగితిిరుగ వ వెళ నం చేంపడం మ్ కదా ఈ ట్రై చేయలే
ఆ ట్రై చేయదు మనుషిలు చెంపడానికి
మంజ మాకే ద్
లాస్ట్ పెద్ద రిజర్ వస్తది రిజల్స్ తో మంకిీతో ఫైట్ కదు భారీగా ఇకా మనకికిెలుస్తది ఇకా కొంతమంది మనుషులు బతికిన తరువాత ఆ మనుషులు బయట్ కి వెళ్ళిపోతారు
ఆ మకి మనుషులతో ఫైట్ చేస్తున్నప్పుడు ఇంకా జంగ్ హైలాండ్ లో ఉండేవి అయానిమల్స్ దీన్ని సపోర్ట్ చేయలే వత్తానికి
ఉండ రండి మాముూళని యనిమల్ సే మంకి కూడా పెద్దగా ఉంటది కింగ్ు ఇంకా లిజర్స్ ఉంటాయి ఇంకా లిజర్స్ే వస్తె చంపేస్తాయి
ఏ దాంట్లో చూసేవి మూవీ
మూవీ నేమ్ అ
ఆ
కాంగెస్ కళ్యాాలడి
కాంస్ క్కలాండి యా దని ఏ దన్ లోంద తయిది అవాద బదిక్ ఏ చా ఏ దీంట్లో ఉంది లైక్ అయిపోమ్మనా లైక్
ప్రైమ్ ప్రైమ్ ప్రైమ్ ఆర్ నెట్రల్
ఏ లాంగ్వేజ్ లో ఉంది
ఏంది
ఏ లాంగ్వేజ్లో ఉంది ఇంగ్లీషా
ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్
ఓకే ఓకే
బాగుండది చూడండి ఒకసారి
ఆ నెక్స్ట్ వీక్ చికెన్ ఉంటా కదా ఎలా అయినా స ఫోర్ డేస్ అప్పుడు చూస్తాం
ఓకే ఓకే
ఉంటుంది మూవీ అదే ఎన్ని అవర్స్ ఉంటుంది టూ అవర్సా త్రీ అవర్సా
అ నేను ఈ రోజు ఒకటి మూవీ చూసా ఆ అది ఓల్డ్ మూవి ప్రియ ప్రియురాలు అని చెప్పి
ఆ
అది ఎప్పుడో తీసింది నేను ఈ రోజు రీసెంట్ అంటే ఆఫ్టర్నూన్ అలా చూసా అది కూడా బాగుంది అజిత్ ది మళ్ళీ ఇంకో ఆమె ఎవరో ఉంటుంది మీరు చూసారా ఆ మూవీ
ఏది
ప్రియా ప్రియురాలు
ఆ హఓల్డ్ మూవీగా దా
సాంగ్స్ బాగుంటాయి దాంట్లో ఆ
ఆ అది అప్పుడే ఆ ఊ చూషా చాలాసార్లు
ఉ మీకు ఏ మూవీ అంటే చాలా ఇష్టం రీసెంట్ గా చూసిన వాటిలో
రీసెంట్గానా
హ
ఓజి
ఓజి ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా మీరు
ఆ
ఇప్పుడు నెక్స్ట్ ఏదో రాబోతుంది కదా వాళ్ళది
ఉస్తాద్ భగవత్
ఏ ఏం మూవీ పేరు
ఉస్తాద్ భగవత్
ఉస్తాద్ భగవత్
ఆ హీరోయిన్ తిన ఈ ఎవరు అంటే ఈ మూవీ చూసావా నువ్వు భగవత్ భగవత్ కేేశరి
ఆ ఆ ఆ
ఆ హీరోయిన్
ఓకే ఓకే
పేరు గుర్తు రావట్లే సుడాన్ గా
నా కూడా ఆమె పేరు తెలీదు ఫేస్ ఒక్కటే తెలుసు ఆమె పేరు తెలిదు అంటె ఆమె ఎలా ఉంటుంద అన్న ఐడియా ఉంది
ఆ ఇగ మరి కొత్త సినిమా తీసింది ఒకటి తవితేల్జాల్సో
అమ్మ పేరూ ఏదో ఉందబ్బా మరిచిపోయా గుర్తులేదు
ఇంగ ఆ అమ్మాయి హీరో
ఉహుమ్
దాని పోలి ఇ పోలీస్ క్యారెక్టర్ అంగ
ఊహుయ్ మీకు వ టైప్ మూవీస్ అంటే చలా ఇష్టము
నర అడ్వెంచర్ అడ్వెంచర్ యాక్షన్ ల
ఓకే ఓకే
మీకు
ఆహ ఏదైనా పర్లేదు చూస్తా అలాగేం ఏం లేదు ఫ్రెండ్స్ తోట్ జాస్తి ఈ దయంతో దయం అలా ఉంటాయి కదా అది చూస్తా ఇంకా ఒక్కరె అలా ఉంటే ఫ్రెండ్స్ నార్మల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ అలా ఉంటాయి కదా అలాంటివి చూస్తా స్ ష్ స్
ఇంకేంది
ప్పలి
అవున
ఎగ్జామ్సన్ని అయిపోయినా
ఆ అయిపోయిన మీది
ఆ అయిపోయిందండి ఇంక మనది ఇంకా కాలేజ్ రేపు ఇంకా కాలేజ్ ఉంది నార్మల్ కాలేజ్
కాలేజ్ అండి సరే సరే లె కాల్ గద పడుకో ఇగ సరే బాయ్
ఏంటండి
బాయ్ బాయ్ ఈ రోజు కాలేజ్ ఉంది కద సరిపోయిందా అండి
ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి